హలో
చెప్పండీ.
బావున్నారా.
హాయ్ అండి బాగున్నాను, మీరు బాగున్నారా.
ఆ బాగున్నానండి. ఇందాక మనం ఎగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా.
అవునూ.
అదే. ఆ ఎగ్గూ గురించి మనం ఎట్లా అంటే మా మమ్మీ చెప్పింది. ఏదైనా ఎగ్గు ఐటమ్స్ చేస్తున్నప్పుడు, ఆయిల్ అనేది మంచిగ ఎక్కువ పడితే ఆ ఎగ్ అనేది మంచిగా వస్తుందంట. అంటే మీరు ఎలా తిప్పుతే అలా వస్తుందం టా ఆయిలు. ఆయిల్ ఉన్న ప్లేస్ లోనే ఎగ్ అనేది, ఎలా తిప్పుతే అంటే ఏ డిజైన్ కావాలన్న్ నా ఎలా అయినా వస్తుందంట. వితౌట్ ఆయిల్ ఎగ్ అనేదీ అ వితౌట్ ఆయిల్ చేస్తే ఎగ్ అత్తుకుపోతుందంటా అసలకి. రైయద్ లెయ్యదు పైకి అంటారు.
ఓకే ఆండ్ ఇంకొకటీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకీ అనుభవం ఏంటం అంటే ఎగ్ తో ఆ అదప్పుడూ కొన్ని రోజులు ఇప్పుడు ఇది మీరు చెప్పారు కదా బాయిల్దీ ఆ ట్రెండింగ్ లోకి వచ్చింది అనేసి దీనికి ముందూ. మనం ఆ ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా. ఆ సంవత్సరం ముందూ సంవత్సరం అన్నర ముందో. మరి గుర్తుకు లేదు నాక్ కరెక్ట్ గా ఇప్పుడు అని చెప్ప్ ప్పేసీ. ఆ వైట్ కలర్ లేయర్ ఉంటది కదా దాన్ని బాగా పఫ్ఫీ మొత్తం తిప్ పెసి బురగోచ్చేలాగా ఫస్ట్ ఎల్లో కలర్ దేసి దాని దాని మీద వైట్ కలర్ దేస్తాం కదా అది చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం యాక్చువల్గా మా పిన్ని వాళ్ళకి హోటల్ ఉండే అప్పుడు తర్వాత వాళ్ళ వచ్చేటప్పటికి క్లోజ్ చేసి లేట్ అవుతుండే ఆ నేను మా పిన్ని వాళ్ళతో కుంటుంటే నా తమ్ముడు కూడా ప పిన్ని దగ్గర వచ్చి పడుకుంటుండే ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ కొచ్చింది నైట్ నా తమ్ముడు వచ్చేసి కిచెన్ లోకి వచ్చి ట్రై చేస్తున్నాడు అనమాట ఆ ట్రై చేద్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాము వాడు తిప్పుతున్నాడు తిప్పుతున్నాడు నాక్ కిచ్చాడు తిప్పనికి మన దగ్గర మిషన్స్ ఉండవు కదా జస్ట్ హ్యాండ్ తగ్ ఉంటది కదా కునేది స్టిల్ కలర్ స్టిల్ ది దాంతో రత్ బాగా తిప్పి తిప్పి తిప్పి పెట్నాము చేసినాం అనమాట వచ్చింది బట్ అంత పర్ఫెక్ట్ గా రాలేదు బట్ టోచ్చిందన్నమాట
అ
అసలు ఎగ్గుతో ఎన్ని వెరైటీస్ చేస్తున్నాం మం టం వారైటీస్ చేస్తాం ఎప్పుడు ఏదో ఒకటి ట్రెండింగ్ లోకోస్తుంది ఎగ్తో
అవునండి నిజమే ఇంకొకటి ఎల్లోో పక్క తీసి వైట్ అంతిసి తర్వాత ఎల్లోని బాగా మిక్స్ చేసి
అది అదే నేను చెప్తా ఇందాక అది ఆల్టర్నేట్ చేస్తాం బయట్
ఆమ్లెట్ అంటున్నా నేను ఆమ్లెట్ జస్ట్ వైట్ వేసి మీరు గ్రైండ్ ఆ చేసి చేసి ఏమంటే అ స్పాంజ్ లాగోస్తుందం
ఆ నా తమ్ముడు ఇలానే చేశాడు ఫస్ట్ ఫస్ట్ ఇలా చేశాడన్నమాట ము ఎ ఎల్లో కలర్ వేసి దాని చుట్టూర వైట్ కలర్ దేసాడు మళ్ళీ సెకండ్ టైమ్ చేసినప్పుడు ఇలా చేసామానమాట
ఓకే మామూలుగా నేనైతే జస్ట్ ఆమ్లెట్ ఎలా ఎస్తుంటం మిక్స్ చేసుకొని ఎస్తుం కదా అలా కాకుండా ఎళ్ళో ఒకటి సపరేట్ చేసి జస్ట్ అది వైట్ వేసి వైట్ వేసిన తర్వాత ఎల్లోని బాగా మిక్స్ చేసి బోర్డర్ లో ఏదో పాకిస్తాన్ ఇండియా బోర్డర్ వేసిన తర్వాత అట్లా వేస్తేనే అండి చుట్టు బోర్డర్ వేస్తుంటి
బాగుంటది ఇంకా కొన్ని డేస్ అయితే కొన్ని డేస్ అయితే అప్పుడు కొ ఒక ఫైవ్ ఇయర్స్ ముందనుకుంటా ఆ ఎగ్ తింటే బాగా శక్తి వస్తదని చెప్పేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పచ్చి గుడ్డు ట్రై చేసింటన్నమాట పచ్చిగుడ్డు
ఓకే
మ్ గ్లాస్ లోకేసుకొని తాగేదనమాట అస్సలు పడేది కాదు తిప్పుతుండే అనమాట ఇక టూ త్రీ డేస్ ట్రై చేసినా పగుల కొట్టేది నోట్లో కట్లేసుకునేసేది ఇంగ మనుకొని అది మనతో అయ్యే పనులు కాదులే అనేసి ఇంగ సైలెంట్ అయిపోయిన అనమాట మరి
అ పచ్చిగుడ్టు చాలా స్మెల్ వస్తది కదా అండి కడుపులో తిప్పుతుంటది
అది ఏం చేయాలి ఇంకా శక్తి రావా అప్పుడు చాలా సన్నగా ఉంటా అన్మాట ఇంగ నేను అందుకోసం అని చెప్పేసి అది తగుతుంటి
అవునవునా ఆ ఇద్ ఇది గుడా ఆ
చెప్పండి
చెప్పండి చెప్పండి ఇది ఎగ్ టాపిక్ ఎగ్ టాపిక్ అవ్వని
అదే నాన్న కూడా ఆ అంటే ఎవ్రీ డే ఇంట్లో బాయిలమ్ వ్వలన్ మాట ఎగ్గు ఎ ఎగ్గు ఉడగ పెట్టాలా తినాల నాక్ అస్సల్ పడదు ఎగ్గు ఇప్పుడింకి ఇప్పుడు పీజీ లో చేష్ నా గుడా నేన్ నా ఫ్రెండ్స్ ఇచ్చేస్తా అన్ మాట ఎప్పుడో నాక్ మూడున్నప్పుడు ఫిష్ అప్పుడు మాత్రమే తింటా అన్ మాట ఇంగ నేను
ఓకే
ఉమ్
నీల్ ఎలా అంటే ఆ ఇది ఇంతక్ ముందు ఇది కూడా ట్రెండ్ అయింది చూడండి కాఫీ కాఫీని బాగ్ గ్రైండ్ చేస్ చేసేసి కోల్డ్ కాఫీ ఎస్ ఎస్
హ్మ్
అద్దు గుడా ట్రై చేసింది ఏ ఏదైనా గాని సోషల్ మీడియాలో వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఆ కాని ట్రై చేయల్ నో
ఔను
ఆ అద్ చేసింది బాగా మిక్స్ చేసి కూర్చొ వన్ అవర్ కూర్చొని మనం హ్యాండ్ తోనే మేచల్ చెప్పినట్లు హ్యాండ్ తోనే మిక్స్ చేస్తాం గదా వన్ అవర్ కూర్చొని గ్రైండ్ చేసి చేసి చేసి చేసి చేసి అది కోల్డ్ ఓచ్చిన్ తర్ వాత మిల్క్ తీసి దాంట్ల కేసి అ ఫోమ్ పైన చేస్తాం చూడండి ఆ మామూలుగా ఐస్ క్రీమ్ ని పైన ఎలా చేస్తాం డిజైన్ ఆ అలా చేస్తుంటి నేన్ అప్
ఓకే
ఆ చాలా అంటే చాలా అసలు నేనయ్ ది యూటూబ్ లో వచ్చిందా ఏదన్నా ట్రెండింగ్ లో ఉన్న అది చేయాల్ స్ సింధె వంటలో
బాఉంటాయండి మనకి అట్లా జేస్తేనే మనం ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోలుగుతాం లేట్ పోతే ఊర్ కే చేయమంట మనం చెయ్ మన్ మాట అదేమన్నా ట్రెండ్ అయ్యి మనకి చేయాలన్న ఇంట్రెస్ట్ మూడు వస్తేనే చేస్తాం లేక్ పోతే మన్ మే ఎందుక్ పోతను కిచెన్ లోకి ఆ అది నా పని కాదు నేను చెయను అన్నట్టు చేస్తామ్
ఔనండి ఇంకొక రోజు చికెన్ చేసానన్ మాట మనం చేసినది ఊర్ ఇకనే ఉండం కదా మన ఫొటోస్ తీసి చికెన్ టుడే చికెన్ కర్రీ అని చెప్పేసి స్టేటస్ పెట్ ట్టనన్ మాట
ఓకే
వాట్సాప్ లో స్టేటస్ పెట్టా మా చర్చి పాస్ట్ అంకుల్ ది చూసాడన్ మాట చూసి ఈ ఏమ్ మా జీవమని దాంట్లక్ పసుపెయావా అన్ చెప్పి మెసేజ్ చేశార్ తెల్ సా
ఆ ఓకే
అంటే నేను పసుపు చాల్ తక్కు వేసా
ఏమ్
అది అద్ చికెన్ లీక్ పసుపెస్తే మంచి కలర్ వస్తది కదా అండి పసుపు కారమే కదా కలరోచ్ ఏది కొంచం కలర్ తక్కుజెస్ చేసా మో చికెన్ లిక్ పసుప్ కూడా యేయాలమ్ అమ్మా అన్ చెప్పి మెసేజ్ పెట్టారు
ఓకే
ఎందు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి అందర్నీ చెప్ ఏంమంటారు ఇన్స్టలో రాకపోతే వాట్సాప్ లో అన్ని పంపిస్తా ఉంటానానమాట
ఓకే
ఆ మీరండి మీరు చేసి ఎప్పుడైనా ఆయన పెట్టారా
నేను అంతా పెట్టాను కానీ నేను జస్ట్ మ్యాగీ ఒకట్ పెడతా అనమాట మ్యాగీ పెట్టినా ఇంకొకటిసారి ఏదో పెటి నాభా ఎక్కువఅది మాక్సిమమ్ మ్యాగీ చేసినప్పుడే పెడతా అన్నమాట మాగ్గీ ఒకటే నా బాపు మ్యాగే ఒకటి నాకు బాగా కుదురుతది అనమాట అదే ఇందాక చెప్పాను కదా ఆ సిమిలి అదే చలివింది అని చెప్పేసి అవి లడ్డూలు తీసి పెట్టిన్నా ఆ నే బయమీ హనీ ప్రావుడ్ గా గర్వంగా పెట్టానామాట
కే అంటే బవ్ వచ్చిందంటున్నారు మరి ఎప్పుడైనా చేస్తే మాకు కూడా కొంచెం
అయ్యో అది పెద్ద ప్రయోగం అప్పుడేం తెల్వక కొంచెం వేడి రక్తం కదా అందుకు చేశాను బట్ మా మమ్మీ వాళ్ళు చేసినప్పుడు నేను తీసుకొస్తాను అండి నీకోసం కూడా పంపిస్త
ఓకే ఓకేనండి
అది హెల్త్ కి కూడా మంచిది అనమాట నువ్వులు మన హెల్త్ కి చాలా మంచిది
అవునవును బ్లడ్ సర్కులేషన్ మంచిగా జరుగుతుందిదా
అవును అది కాక మనకి పీరియడ్స్కీ గర్ల్స్ వేడి చేసి మంచిగా వస్తదాన్మాట హెల్త్ కీ చాలా మంచిది అంటారు నువ్వులు కూడా నల్ల నువ్వులు
బాడ్ బాక్టీరియా ఏమన్నా బాడీలో ఉన్నా బ్లడ్ ఆ బ్యాడ్ బ్లడ్ ఏమైన్నా ఉన్నా మొత్తం అదంతా అనేది క్లీన్ చేసేస్తుంది బాడీని
ఆవును
హ్మ్ ఇంకేం తింటారండి మీరు ఇష్టంగా
ఏంటి తను నాకు ఇస్తంది ఇష్టంగా తినేటివి అంటే అన్నీ తింటాను ఆ ఇష్టం లేనివంటే ఇవి ఉన్నాయి కదా పొంగల్ ఆ పూరి అంతల అంత నేను లైక్ చేయను అలా అన్మాట మీరు మీరేమి ఇష్టమండి బాగా
నేను ఇష్టంగా వంకాయ మంచిగా తింటాను అంటే నేన్ ఫిష్ తిననండి ఫిష్ ఒకటి నచ్చదు నాకు ఫుడ్ లో నాన్వెజ్ లో ఫిష్ అవి సీ ఫుడ్ నచ్చదు ఇంగ అం అం అది మ టన్ నచ్చదు మిగతావని తింటానండి బాగా నాక్ ఇ వెజిటుల్ టే వంకాయ ఇష్టం నాన్వెజ్
ఓకే నేను ఫిష్ నాకు ఇష్టం ఫిష్ తింటాను ఆ చే ఏమంటారు ఇది చికెన్ తింటాం మటన్ అయితే నాకు నచ్చేది బట్ మటన్ నాకు హలీం అంటే చాలా ఇష్టం అనమాట మటన్ హలీమ్ బా తింటా యాక్చువల్లీ మటన్ లో మటన్ స్మెల్ అంటే నాకు నచ్చదు బట్ హలీం అంటే మాత్రం ఫస్ట్ ఉంటా చికెన్ హలీం కన్నా మటన్ హలీం చాలా బాగుంటది
దాంట్లో మిక్స్ అయి ఉంటుంది కదా అండి అంటే క్లీన్ గా మిక్స్ అయి ఉంటుంది కదా అది హాలిము పీసెస్ అనేటివి ఉండవు కదా హలీంలు పీసెస్ లేకునా మిక్సెస్ ఉంటాయి
అవునవును నేను ఇప్పుడు ఇందాక ఒకటి సన్న సేమియా అని చెప్తారు సేమ్ సేమిలాగా ఉంటది బట్ దాంట్లో హెల్తీ కాంపనెంట్స్ చాలా ఉంటాయన్నమాట చాలా ఏస్తారు నవధాన్యాలు అంటరూ కదా ఇలాంటివన్న ఏస్తారు ఆ అది నువ్వులు డ్రై ఫ్రూట్స్ చాలా హెల్తీ అన్ని వేస్తారండి దాంట్లోకి బాదమ్స్
నేను హలీం మా ఫ్రెండ్స్ అంత హలీం హాలీమంటుంటే ఏం నేను ఎప్పుడు తినలేదు కదా అని చెప్పేసి ఎట్లా ఉంటదొ ఏమో ఏలా ఉంటందో ఏమో హలీం చాలా బాగుంటది అని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా హలీమ్ అంటే అని అనుకున్నట్లు నేను కూడా ఒక రోజు మా ఫ్రెండ్స్ తెచ్చారనమాట రీసెంట్ గా రంజాన్ టైమ్ లో బయట నుంచి చికెన్ హలిం అనమాట మటన్ కాదు నేను మటన్ ఎలాకు తినను కదా చికెన్ హలీం తెచ్చింటే జస్ట్ ఒక స్పూన్ తిన్నానండి నాకు ఏం టేస్ట్ అనిపించలేదు అసలుకి అది నాక ఎందుకో నచ్చలేదు కూడా హల్లెం అంటే ఇలా ఉంటుందా అనిపించింది
ఎక్కడ తిన్నారండి ఏ సిటీ లో అది తిన్నారు ఆంధ్రాలో లేకపోతే తెలంగాణ లేకపోతే కర్ణాటక ఆ అందుకే నచ్చ ఉండదు మీరు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ట్రై చేస్తే చాలా బాగుంటదన్న మాట చాలా అంటే చాలా బాగుంటాయి మీరూ కూడా ఫ్యాన్ అయిపోతారు వన్ ఇయర్ నుంచి వెయిట్ చేసి దానికోసమే రంజాన్ అంటే హలీం కోసం వెయిట్ చేస్తాను అనమాట నేనైతే
ఓకే ఓకే అండి బాయ్